హలో ఆ బావున్నారా అండి?
అండి మీ వాయిస్ కొంచెం లోగా వినపడుతుందండి.
అవునా అండి ఇప్పుడు
ఆ ఇప్పుడు వినపడుతాందండి మ్ ఏం చేస్త తిన్నారండి
ఏం చెప్పదండి ఉరకనే ఉన్నాం మీరు?
ఉహు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరు?
ఏమి లేదండి కలిగా ఉన్నాము. వెదర్ చాలా బావుంది. కూల్ కూల్ గా వర్షం బడుతుంది
అవునా
మ్ మీకు పడడం లేదండి.
ఈ వర్షం లేదు కన్నా చల్లగా ఉందండి నైట్ పడింది. ఇంకా డే మొత్తం ఫుల్ ఎండ అండి ఇక మళ్ళీ కొంచెం కూల్ అయితుంది క్లైమేట్.
హ్మ్హు ఇంకేంటండి సమ్మర్ వెళ్ళిపోయింది.
ఆ
ఇంకేంటండి ఈ సమ్మర్ వెళ్ళిపోయింది.
సమ్మర్ వెళ్ళిపోయింది ఇంకా. వింటర్ స్టార్ట్ అయింది. స్కూల్స్ స్టార్ట్ అయినాయి.
ఉహు
స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయండి.
ఇంకే చెప్పాలండి మీరు
చెప్పాలండి సమ్మర్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటకి శారీస్ ఎలాంటివి కొనాల అనుకుంటున్నారు?
అంతేనండి మామూలు ఇంకా సమ్మారప్పుడు సమ్మరాళ్ లాంటి వేసుకోవాల్సిందే వింటా అప్పుడు ఇంటరు ఏ తగ్గట్టు క్లాత్స్ వేసుకోవాల్సిందే లేదంటే ఇబ్బంది పడతాం కదండి. వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కాటన్ యూస్ చేస్తారు మామూలుగా అందరూ
క్యా
ఇంక ఇంటర్ కాబట్టి ఈ కార్టన్ యూస్ చేస్తే మనకి మళ్ళీ చలి ఎక్కువ అవుతుంది కదండి కొంచెం నార్మల్ గ్లాస్ యూస్ చేస్తాం.
ఆహా అంటే వింటర్ లో ఎలాంటి టైప్స్ క్లాత్స్ యూజ్ చేస్తారండి మీరు?
ఎలాంటివన్నీ లేదండి నార్మల్ జీన్స్ అన్ని యూస్స్తామండి వింటర్లే ఏది యూస్ చేసిన కూడా ప్రాబ్లం అనిపించదు గదండి.
అవునవును నేను కూన స్వెటర్ వేసుకోండవచ్చు అయిగా అంటే ఆఫీస్ లో చలి ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో దానికి తగ్గట్టు ఏసీ వేసింటారు. అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నదండి
మ్ మాములే అండి స్వెటర్ వేసుకుంటాము కాటన్ యుస్ చేస్తాము
ఓకే
అట్లాని ఏం లేదండి షాపింగ్ అంటే మనం ఇప్పుడు ఫెషియల్స్ వస్తాయి ఇంకా ఇంక టూ మంత్స్ ఉంటే సో ఇంకా మనం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా తప్పనిసరిగా మన బడ్జెట్ కూడా హై హైయిగానే ఉంటదండి
ఓహో
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్కి వెళ్ళాల్సిందే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండడి తప్పదు ఇంకా మనం సిల్క్స్ కొనాల్సిందే సిల్క్ కొనాలంటే చాలా కాస్ట్లీనే పెట్టాల్సిందేనండి
ఆ
మనం అంతా ఒక్కసారి వేసుకుంటే ఇంకొకసారి మళ్ళీ ఫంక్షన్ కేసుకోవాలంటే మనమే వేసుకోపోమండి
అహ
ఏమండి
ఆ అదే మీరు ఆ ఏం లేదండి షాపింగ్ లో అంతా పెద్ద ఇంట్రెస్ట్ లేదు అదే చీరాల్లో టైప్స్ ఎట్లాంటి క్లాత్స్ అని మీకు ఏమన్నా చీరల గురించి ఐడియా ఉందా అని అది
అట్లా ఏం లేదం డి షాపింగ్ పోతాము ఇప్పుడు మనకి పర్టికులర్ ఫంక్షన్స్ కి ల్లి పెళ్ళిళ్ళకి కావాలంటే మనం పట్టునేక్కువ ప్రిఫర్ చేస్తాం కదండి కంచిీ వెంకటగిరి మంగళగిరి అ గద్వాలు నారాయణపేట్ ధర్మవరం సిల్క్ అండి అట్లా రకరకాల ఎష్ చేస్తామండి మనం మూలుగా ఇది ఎక్కడంటే ఇప్పుడు మనము అ ఇది పైతానీ శారీస్ అని అట్లా అన్ని రకరకాలు ఉన్నాయి కదా అండి ఆ ఈ అంటే ఇప్పుడు మనం మనం ఏం తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి
ఓకే
సో అట్లా పోతామండి సెవక్ అయితే ఇట్లా బనారస్ సారీస్ మనకి అన్నిటికీ ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కూడా వస్తున్నాయి కదండి మగ్గం వర్క్ అంట బ్లౌజెస్కి
మ్
చీరలు కొనేది ఒక పట్ అయితే దానికంటే బ్లౌజస్ డిజైనింగ్ స్టిచ్చింగ్ కి ఇంకా పెద్ ద్ద అ తలా నొప్పి అండి
అవునండి ద ఇప్పుడు మనం డ్రెస్సెస్ కొన్నమంటే దానికి డబల్ ట్రిపుల్ మనం స్టిచ్చింగ్ కి డబ్బలీయలీ
ఉ శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయితాందని బాధపడుతున్నారు
సారీ ఏముందండి ఆ చెడి జిగ్ జగ్చ్చుకుంటా అయిపోయాయి ఇప్పుడు బ్లౌజ్ ఆ డిజైన్ ఈ డిజైన్ పిన్స్ క టే అదొక కాస్ట్ తర్వాత ఇంకా ఏందో బ్లౌజ్ నెక్లు చెప్తారు ఏమేమో రకరకాల చెప్తారు అంటే అతే బైడి లే నాకు చీరలు గురి
నిజమేనండి ఎవరికి అంత పెద్దగ ఉండదు ఇప్పుడు మనం నార్మల్ క్లాతింగ్కి పోయినా కాటన్ డ్రెస్సు కాటన్ తీసుకుంటాం రేయాన్ తీసుకు ఉంటాము లేదా ఆ ఇ ఇక్కట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పోతాం అంతే ఇంకా అ
ఓకే పట్టులో కూడా ఇప్పుడు ఈ మధ్య ప్యూర్ పట్ రాట్లేదు అని విన్నానండి ఏదో మిక్స్ క న్నారు జరీ అంతా బ్లాక్ అయితుంది
తల్ల రండి ప్యూర్ పట్టు లేదు
అది అది ప్రీవిస్గా ప్రీవిస్ ఇ మంచిగా గోల్డ్ కలుపుతుర్రంతా జర్రీలో ఇప్పుడు అంత నక్కీ జర్రీ ఎంత బ్లాక్ క్ అయితుంది అని చెప్తారండి నిజమేనా అండి
అవునండి అంటే మన పా పా పాతకాలం మన అమ్మ అమ్మాయి చీరలు అమ్మాయి చీరలు చూసినట్టు మనం ఇప్పుడు కొంటే అట్లా అనిపించి కదండీ మనగ్గూడా నిజంగానే
ఓకే
అంత వర్త్ బులు అనిపించి అంటే మనం చూసి అంత వర్త్ పెట్టింటాము కానీ అది తొందరగా షేడ్ అయిపోతాయి
అవును
చాలా రోజులు మనకి అనిపించింది మనం కట్టేదె ఎప్పుడు ఒకసారి చలవండి కానీ ఏం చేస్తాం
ఇప్పుడు పావలమ్స్ ను కూడా ఇది శిల్పి సారీ సార్ హ్యాండ్లూమ్ సార్ రెండు ఏం కనుక్కోలేకుండా ఉన్నారు జనాలు ఆగా స్టీ కాస్ట్ డబల్ పెట్ట మస్ పవర్ నుంచని కూడా ఉన్నాన విన్నాను ఇలా అని
అవునండి అంటా ఉన్నారు బయట చెప్ టా ఉన్నారు మనమే షాపింగ్ మాల్స్ బ తాము షాపింగ్ మాల్స్ లో చూస్తాము వాళ్ళు చెప్ పిండి తింటాము సో చేస్తాం అంతే అండి పర్చేస్ చేస్తాం నచ్చితే
ఓకే మీకు కూడా ఐడియా లేదా అయితే
ఇంత పెద్దగా లేదండి చెప్తారు ఏటుంటో చెప్తా ఉంటారు వాళ్ళు కానీ మనకి షాపింగ్ మాల్లో వాళ్ళు ఏది చూపిస్తే ఇంకా అదే మనం తీసుకుని రాలండి మనకు కరెక్ట్ అట్టుగా అదే కావాలంటే అది ఎక్కడైతే తయారయితదో అక్కడికి వెళ్ళాల మనం కొనే ఒక ఈ రెండు చీరలకి అంత దూరం వెళ్ళి మనం చేయలేంగదండి ఇంస్టా పేజెస్ అవి ఉంటాయి బట్ ఎందుకులే అండి అని మనం పెద్దగా పోమ్ కదండి అంతరిష్ట
అవును ఇన్స్టా పేజ్ లో మళ్ళీ ఇప్పుడు మనం కొన్న తర్వాత మళ్ళీ మనీ ఆ
అదేం మనం షాపింగ్ మాల్కి వెళ్ళామ అనుకోండి చూసి తీసుకొని వచ్చేస్తాం అంతే
ఓకే ఇప్పుడు పవర్ లూమ్స్ అంటే ఎలాంటి టైప్ ఎట్లానేేస్తారండి అది నేను జస్ట్ మిషన్ నేస్తునని న విన్నాను అది మీకు ఏమైన్నా ఐడియా ఉందా అడి ఎలా ప్రిపేర్ చేస్తారు అది మెషిన్ ఎట్లా వచ్చిద్దాని
ఏమోండి చెప్తారు చేతి మగ్గం అని దాంట్లోకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటది అంటారు అవి పట్టి పురుగు ఉ పట్టు అనేది పురుగుల నుంచి రావాల అంటారు అది ఎట్లా చెప్తారండి ఆ మనం దాంట్లో ఎప్పుడు పోయి చూసిందయితే లేదండి చెప్పేది విన్నాను సో దాని వల్ల అది కాస్ట్ ఎక్కువ అంటారు మల్బరీ నుంచి వస్తుందింటది మల్బరీ అనే ఒక పురుగు నుంచి ఉ కానీ చీరల్లో నిజం చెప్పాలంటే చేనేతల్లో అగ్గిపెట్టెలో పెట్టి చీర కూడా నేసి వాళ్ళు గ్రేట్ అండి నిజంగానే ఇంతమందికి అగ్గిపెట్టిలో పట్టే చీర నేసినారు కదండీ న్యూస్ లో చూసిన నం మనం దాన్ని కట్టుకున్నారండి ఎట్లా నేసి
ఆ అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా అండి అయినా
అవును అండి అది ట్రాన్స్పరెంట్ అయినా దాన్ని కట్టుకున్నారండి అది హౌ అని తెలియదండి అది కాకుండా డిజైనింగ్ మనం మేమి ఇచ్చినా వాళ్ళు అట్లనే వే
అవును ఈ మధ్య చూసా ఈ ఈ అక్షరాలంటే ఒకే పైన్ డి జైన్ చేయొచ్చు బట్ ఫేసులు కూడా వేస్తున్నారని విన్నా
అవునండి ఎట్లా తీస్తారు బూటీస్ ఎట్లా చేస్తారో
అవును ఆ డిజైైనర్స్ కి హ్యాచ్ ఏంటో అట్టల్లా గా డిజైన్ చేసి దాంతో నుంచి ఏదో మిషన్ నుంచి క్రియేట్ అయితాయంట నేను జస్ట్ ఇలా సోషల్ మీడియాలో చూసినా అన్నమాట ఉమ్
ఉహు
అయినా చాలా గ్రేట్ అండి ఈ శారీస్ నేసేవాళ్లు వాళ్ళ కష్టము కానీ ఇప్పుడు ఏదో పవర్లూమ్స్ అని పెట్టి ఇలా కాస్ట్ గా అమ్ముతున్నారని హ్యాండ్లూమ్స్ చాలా బాధపడుతున్నారు
ఏమో అండి అక్కడ వరకు మనకు తెలి
ఆ అంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు బట్ ఇట్లా వీడియోస్ ఉంటాయి కదా
ఉ
సోషల్ మీడియా అవి చూస్తామండి అంతే వాళ్ళు బాధలు చెప్పుకుంటూ పోస్ట్ చేస్తుంటారు అంటీవరకే ఐడియా మా కూడా తెలీదు అంత టిక్క చీరల గురించి అంత
ఇంకేమైనా అండి ఇంకేం లేదండి ఎం లెద్ ఈ ఒక షాపింగ్ మాల్ కి ఏదో ఒకటి మ మనకు కావాల్సింది ఏతుకుతే మనకి దొరుకుత మనం ఎట్లయినా సరే తీసుకునేద అంతే ఒకటో రెండో తీసుకుంటాం ఎప్పుడో ఒకసారి
మ్
పెద్దగా పట్టించుకోమండి మ్
ఏమంటున్నారు
ఇంకేం లేదండి మీరే చెప్పలండి
ఇంకేం లే అండి సరే అండి మరి బాయ్
మ్ సరేనండి
ఓకే